హలో
హలో హలో ఆ ఆ మాటలు ఇనిపిస్తున్నాయా
ఆ ఇనిస్తున్నయ్ బాన్నామండి
బాన్నారా
బాన్నమండి
బాన్నారా ఆ మీకు మేమ్ బాన్నాము మీకు సాంప్రదాయాల గురించి ఏమైనా తెలుసా సాంప్రదాయాలు
మ్ తెలుసు తెలుసు తెలుసు తెలుసు
ఆ తెలుసా ఏం చెప్తారు సాంప్రదాయాల గురించి
తెలుసండి సాంప్రదాయకలు అంటే మరి మా అమ్మలు ఇన్నాళ్ళు మ్ ఇప్పుడు వేటి బావుంటాయండి అప్పుడువే బావుండి ఆ ఇప్పుడేటి బాగుంటాయి ఇప్పుడు అంతా అప్పుడే బాండీ అప్పుడువి పాటిస్తాన్రా ఏటి
ఆహ్హ్ అప్పుడువి ఇప్పుడు పాటించట్లేదా ఆ
ఎవరు కూడా పాటించలేదు ఏకం ఆ ఏట్లే ఆ అదేట్లే ఇదేట్లే అని సోన్నుకోడమే గాని అ ఒక దేవుడు దండం పెట్టాలన్నా ఒక ఉపవాసాలు ఉండాలన్నా ఏద్ చెయాలన్నా అప్
అవునవును ఇప్పుడు మరి ఉపవాసాలు ఉంటన్నారు పాటిస్తున్నారు దేవుళ్ళు మొ మొక్కుతున్నారు అంటే ఏ విధంగా చె చెయట్లేదా అంటే కొత్తగా పెళ్ళైనోళ్ళు వ. అంటున్నారా లే తే అంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి ఆ చెప్పండి చెప్
మ్ మ్మ్ మ్ ఇప్పుడు ఏటి మరి మామోలుగా
ఇల్లే కదా
మ్మ్ మ్మ్ ఉమ్ ఆ ఆచారాలు ఇప్పుడే పాటించుతాన్రండి ఏవి పాటించలేదు అప్పుడు
ఆ
ఏర
ఆ ఆ ఆ అంటే పెళ్లిళ్ళ దగ్గర ఎక్కడ పెళ్ళిళ్ళ దగ్గర పండగల దగ్గర దేని దగ్గర ఆచారాలు పాటించట్లేదన్
పండగలయినా ఇన్నాళ్ళు ఎటంటే ఆ ఉపవాసాలు ఉండి వోళ్ళుమి పరమాణాలు ఉండే వోళ్ళుమి పెద్దలకి అందరికి పితృ దేవతలకి అందరి
పెట్టెవరా
ఇ ఇప్పుడు మట్కు వేవులా ఏట్లే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మరి వద్దు ఒక పండు పెట్టేసి దండం పెట్టుకుని వచ్చేయండి ఒక అరటి పండు పెట్టేసి అని అండమే కాని మనం ఒకవేళ పెద్దలు ఏదో ఇలా కాదమ కాని చెప్పినా సరే వాళ్ళు వినుకోరు
అవునవును అంటే మా అమ్మ కూడా ఆ అంటే మాకు తెలీదు మా అమ్మకు
చెప్పు